హలో
హలో
హలో
హలో
ఆ చెప్పురా
బాన్నవ అక్క
బాన్నను నువు బాన్నవ
ఆ బాగున్నాక్క ఏం చేస్తున్నారు అక్క
ఏం లేదు ఖాళీయే నువ్వేం చేస్తున్నావు
మ్మ్ హా తిన్నావా
తిన్నారా అక్క
ఏం ఏంటి
జర అక్క
తిన్నావా అంటున్న, మ్ తిన్నా నేను నువ్వు తిన్నావా
ఆ తిన్నాక్క
ఏంటి మార్నింగ్ టిఫిన్ ఏఆ రైస్ హ్మ్ దొండకాయ చేసాను రైస్ అయినా మీకు అంటే ఏం పెడతారు అందులో రైస్ ఇడ్లుకి కర్రీ యేన
వట్టింది ఈరోజు
ఆ వాయిస్ కట్ అవుతుంది నీది సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి మాట్లాడు మ్మ్ ఆ ఇప్పుడు ఓకే
మా హాస్టల్లో ఇంకా పెద్ద గుర్త్ ఉంటాందగని మక్ అసల్ సిగ్నేలే రాదు
ఆ అవునా అంటే ఏ సిమ్ అయినా రాదా సిగ్నలు జియో వస్తది అనుకుంటా
ఇక్కడ జియో టవరే లేదండి ఇట్ దగ్గర పాట్ల అసలు ఇ సైడ్ జియో అసలే రాదు ఇంకా ఏంటది అతే అసలే రాదు
ఇంకా మరే హలో
చెప్పండక్కా
ఇంకా మరి కాలేజ్ లేదా ఈరోజు
కాలేజ్ వెళ్ళాలే
అవునా సెకండ్ సాట్ సాటర్డే కదా నేన్ రాను అందుకేనా
ఆ
మ్మ్హ్
మా ఫ్రెండ్స్ అందరు ఇంటికెళ్ళిళ్ళు బోర్ కొడుతుంది నాకేమో ఒకమేమో కాలేజ్ కెళ్లింది
మ్మహు మొన్న కూడా ఇంటికెలకపోయినవ ఎట్లైన పండుగ ఉంది కదా త్రీ డేస్ ల
ఉగాదికెళ్తా ఎయిటీన్ కీ
ఏయిటీన్కెళ్తావా
ఎయిటీన్ రోజేల్లి
మ్మ్
సండే వస్తా హాస్టల్ కి మళ్ళీ
అవునా ఇగ మళ్ళీ శ్రీరామానవమికి ఎల్లవ్ ఇగ
శ్రీరామానవమికి ఎల్లా
మ్మహ్ మ్మ్ ఇంకా మీకు ఎక్కువ ఎట్లాంటి ప్లేసెస్ ఏమన్నా ప్లేసెస్ ఇష్టమా
కేరళ ఉంటది కదాక్క అది గోవా గోవా అ వెళ్లాలని ఉంటది లేక్ లేకపోతే పాండిచెర్రీ అని ఉంటది కదా తమిళనాడు అక్కడ మా ఫ్రెండ్స్ పోదాం అని అనుకుంటాన్లు క్లాస్ బీటెక్ అంతా ట్రిప్ వేస్తా అని అంటుళు ఐదు వేలో ఏడు వేలో అడుగుతుళు సార్ వాళ్ళు
హ్మ్ సార్ వళ్ల్దు
ఆ అందరు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరి సార్ వళ్లే మొత్తం తీసుకపోవడం ట్రిప్పు
అవునా ఆ ట్రైన్ కా లేకపోతే బస్సుల అంటే ఒక్కటి అక్కడికి ఓన్లీ పాండిచ్చేరికి
పాండిచ్చేరి అంటే మొత్తం దగ్గర దగ్గర ఉన్నది అది అంతా అరుణాచలం పాండిచ్చేరి మొన్న అడదేగదా అ అదే కదా
ఆ అవును
తిరిగేసేద్దాం అట్లా అని అంటుళ్ళు
ఉహూ బీచ్ దగ్గరికి కూడా వెళ్తారు కావచ్చు ఇక పాండి
ఆ బీచెనా పాండిచ్చేరి అంటే
అంటే సమ్మర్లోనా లేకపోతే సెమ్ అయిపోయినాక
ఏమో అసలు బావో లే ఎవ్వరు మా డబ్బులు ఇయ్యరు మాకు మా వాళ్ళు ఏటి సెవెన్ కే అంటే ఏమి ఇస్తారు అక్క ప్రాజెక్ట్ కే ఇప్పుడు సిక్స్ సిక్స్ కే తీసుకుంటాళ్ళు మళ్ళ కాలేజీకి ఉన్నాాల ఎట్ల పెట్టుకుంటరు సిక్స్ సెవెన్ కే అంటే ఎవళు బోరు నేనైతే అసలు బోను నాకైతే పడేది చచ్చిపోత నేనీయ
అవునా మీకు ఏంట బస్సు ఇట్లా పడదా
ఆ నేను క్యాన్సల్ వాళ్ళు పోయినా మంచిదే నేనైతే అస్సలు పోను
అవునా ఇంక ఎట్లా ఎన్ని రోజులు అవును ఎన్ని రోజులు జర్నీయే పడుతుది రోజు టూ డేస్ బస్సు కాబట్టి
చెఫ్
ఆ లాంగ్ జెర్నీ గదా ఇంకా మనం ఫ్రెండ్స్ వెళ్ళడానికి ఇట్లా ఓకే అన్నారా
ఆ
మీ ఫ్రెండ్స్ ఇట్ల వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్
మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఓకే వాళ్ళ కాలేజ్ ఫీ హాస్టల్ ఫీ ఇ ఏం లేదు వాళ్ళంతా ఫ్రీయే చదవడం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్ ఏవన్నా అంటుళ్ళ ఆళ్ళు
ఊహూ మనం గూడా ఎల్లొచ్చుగదా
మనక్ జర్నీ పడద్ క్యా స్సలు పోను అస్సలకి
హ్మ్ ఆ వాంతింగ్స్ అయితయ
అంత జర్నీ వయ్యో జర్నీ ఆటే ఓదుగా
అట్లానా
హ్మ్ మళ్ళీ ఇటు రాను
అట్లాంటనవా హ్మ్ హు హు ఇంకా మరి మీరు ఏదైనా ప్లేస్లకి వెళ్ళిళ్ళా మీరు ఏదైనా టూరిస్ట్ ప్లేస్లకి పోయ్
టూరిస్ట్ ప్లేస్ లోకి ఏమి వెళ్ళాల ఇక్కడ సిమ్ రిజల్ట్ వచ్చినాక పాస్ అయితే ఇక్కడ ఫేమస్ ఒక నవభారత్ అని
హ్మ్
వెళ్తా అని మొక్కుకున్నా మా ఫ్రెం నాకేమో తెల్వదు అదేమో నేను రీల్స్ రేవు మొక్కుకున్నా
అవు అది
ఏమో టెంపుల్ కి ఇక్కడ నవభారత్ పాల్ బంంచాల
ఓ డీటెయిల్స్ ఏం పోద్దు డీటెయిల్స్ చెప్పు పొద్దు కోవల్ల
ఓక్షా ఆ అయి ఇక్క టెంపుల్ రమ్మంటే ఇక్కడ రావట్లేరు వాళ్ళేమో
ఓహో ఉన్ మీ సేమ్ రిజల్ట్ వచ్చినాయ మరి
హ్మ్ చెంది
హ్మ్మ్ పాసైనవా నువ్
ఉ పాస అయన
అవునా మరి ఇప్పుడు న వీళ్ళ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళ వస్తాండ ఇట్లా
మా ఫెండ్స్ ఎవ్వరు రాట్లే అస్సల్కి
హ్మ్ మర్లేనా పిలుస్తానే వస్తది ఏంటీ అక్కడికి
కలిచాము ఇది వన్ అండ్ ఆఫ్ టూ
హ్మ్ హు
అంతే
హు అవున ఇంకా మరి ఈరోోజు ఏమున్నాయి ప్లానింగ్స్ హాస్టల్ లో నేనా
హాస్టల్ పెడం తినడం పన్నుకోడం అంతే
అవునా మరి మధ్యాహ్నాంనికి ఏం చేస్తున్నారు కర్రీ
మధ్యాహ్ననికి దోసకాయ్
దోసకాయనా ఓన్లీ దోసకాయనా వండుతారా అందులో ఏమన్నా ఏస్తారా పప్పు హ్మ్ టమాట గానీ అవునా
మీరేం కర్రీ చేసారక్కా మధ్యాహ్నంకి
నేను ఏమి వండలే మార్నింగ్ దొండకాయ వండిన అది మధ్యాహ్నం వరకు సరిపోతది ఈవినింగ్ కి వేరే కర్రీ వండాలి.
అవునా
హ్మ్ ఇంకా హోలీ బా చేసుకున్నారా ఫ్రెండ్స్ తోటి కలిసి
హ్మ్ బాగా చూసారు
హాస్టల్లోనే ఉన్నారు అయితే హోలీ కి హలో
చెప్పక్కా
హాస్టల్లోనే ఉన్నారా అయితే హోలీ అప్పుడు
కూడా ఆ మేడమే కలర్లు తీసు కొచ్చింది ఇక్కడ వర్కర్స్ ఉంటారు తాతయ్యలు వాళ్ళతో ఆడారు అందరూ
అవునా
తాతయ్యలు కాదు వాళ్ళసలు మాకంటే ఘోరంగా ఉంటరు.
అంటే
ఎం ఓ అంటే ప్చ్ ఇట్లా పాష్ పాష్ మీన్స్ ఇట్లా ఎంజాయ్ చెయ్యాలి లీ అని ఆ రోజు హోలీ మేమందరం హ్మ్ హాలిడే అని అందరూ పడుకుంటే తాతయ్యా లు వాళ్ళే వచ్చి మ డోర్లు కొట్టిల్లు ఎగ్స్ కొట్టిల్లు అందరి వాళ్ళ కుంటరు గా ఫేవరెట్ స్టూ అమ్మాయిలు ఉంటరు గా బాగా క్లోజ్ అయిన వాళ్ళు వాళ్శందర కలర్ బూసిల్లు ఆసలు ఉత్తం ఎక్చ్చు కొ ఇల్లు వాళ్ళ వల్లనే మేము ఎంజాయ్ చేసినాం తాతయ్య వాళ్ళ వల్లనే
హ్మ్ ఎగ్స్ కొట్టి కలర్లు పూసి ఎక్కువగా కొడితే స్మెల్ పోదు కదా మరి ఎక్కువ ఎట్లా మరి ఆ
పొట్టిల్ని కట్టలా వాళ్ళే కొట్టిళ్లు వాళ్ళే ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్నారు మళ్ళీ వచ్చి
అవునుయ్యో ఇంకా
మీరు ఆడిల్లా అక్క హోలి
ఆ హోలీ ఆడినం మెమ్ కూడా నేను కూడా బాగానే సెలబ్రేట్ చేసు న్నా అరి
ఆ
ఉ ఇంకా మరి మార్నింగ్ తిన్నావా మార్నింగ్ హలో హలో
సరే అక్క మరి
ఆ ఓకే